న్నావా బాగున్నాను నువ్వు బాగున్నావా
ఆ నేను కూడా బాగున్నాను ఈ రోజు హాస్పిటల్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడదామా
ఉమ్ సరే హాస్పిటల్స్ మన సొసైటీ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా
అవును హాస్పిటల్ అంటే మనకి ట్రీట్మెంట్ అండ్ కేర్ గుర్తొస్తాయి
అవును ఇంకా చాలా మంది హాస్పిటల్స్ వల్ల హెల్త్ రికవర్ చేసుకుంటారు
మరి హాస్పిటల్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి
అంటే హాస్పిటల్ అంటే ఇంకా పేషెంట్స్ కి డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ సర్జరీస్ అండ్ మెడికల్ కేరు ప్రొవైడ్ చేసే ప్లేస్ అన్నమాట హాస్పిటల్
చాలా బాగా చెప్పావు
ఉమ్ థ్యాంక్ యూ
మరి హాస్పిటల్స్ ఎందుకు అవసరము
అంటే ఇప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా రావచ్చు కదా అప్పుడు ప్రొఫెషనల్ మెడికల్ కేర్ అవసరం ఉంటుంది కదా మన బాడీకి మనకి
నిజమే ఇంకా స్మాల్ ఫీవర్ నుంచి సీరియస్ సర్జరీస్ వరకు హాస్పిటల్స్ హెల్ప్ చేస్తాయి
ఉ అవును నిజం ఎగ్జాక్ట్గా చెప్పినావ్
మరి హాస్పిటల్స్ లో ఎవరు వర్క్ చేస్తారు
అంటే ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఫార్మసిస్ట్
హామ్
టెక్నీషియన్స్ సర్జన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ వీళ్ళంతా వర్క్ చేస్తారు
చాలా మంది కలిసి వర్క్ చేస్తారు కదా
ఉమ్ అవును అసలు టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట
మరి డాక్టర్స్ రోల్ ఏంటి
డాక్టర్స్ పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి ఇంక డిసీజ్ డయాగ్నోస్ చేస్తారు
ట్రీట్మెంట్ ప్లాన్స్ కూడా సజెస్ట్ చేస్తారు కదా
ఉ అవును కరెక్టే మరి నర్సెస్ రోల్ ఏంటంటా
నర్సెస్ పేషెంట్స్ ని డైలీ కేర్ చేస్తారు
ఉ ఇంకా మెడిసైన్స్ ఇవ్వడం పేషెంట్ కండిషన్ మానిటర్ చేయడం వల్ల రెస్ స్పాన్సిబీలిటీ కదా
అవును నిజమే నా ఒపీనియన్లో నర్సెస్ చాలా పేషెంట్గా వర్క్ చేస్తారు కదా
ఉ ఆ అవునా అసలు వాళ్ళకి చాలా పేషన్స్ అండ్ డెడికేషన్స్ డెడికేషన్ ఉండాలి
మరి హాస్పిటల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి గదా
ఆ చాలా ఉంటాయి ఎస్ఎల్ హాస్పిటల్స్లో డిఫరెంట్ డిప్ అపార్ట్మెంట్స్ ఉంటాయి చాలానే ఉంటాయిలే
ఎగ్జాంపుల్స్ చెప్పు
అంటే ఇప్పుడు ఏమైనా సచాస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కార్డియాలజీ, న్యూరాలజీ ఇంకా ఎన్నో చాలా చానే ఉ ఉంటాయిలే
అవును పీడియాట్రిక్స్ ఆర్టోపెటిక్స్ గైన కాలజీ అండ్ సర్జరీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా
అవును సలు పియా పీడియాట్రిక్స్ అంటే చిల్డ్రన్ ట్రీట్మెంట్ కదా
అవును స్మాల్ చిల్డ్రన్ హెల్త్ ప్రాబ్లం అక్కడ ట్రీట్ చేస్తారు
ఊమ్ మరి ఆర్థోపెడిక్స్ అంటే
అది వచ్చా బోన్స్ అండ్ జాయింట్స్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అది
ఇంకా ఫ్రాక్చర్స్ కూడా అక్కడే ట్రీట్ చేస్తారా ఊమ్ మరి ఎమర్జెన్స్ సి డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటావు
అది హాస్పిటల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్లో ఒకటి
ఓహో ఎందుకు
ఇంకా ఆక్సిడెంట్స్ హార్ట్ అటాక్స్ అదర్ ఎమర్జెన్సీకీ ఎమర్జెన్సీస్ ఈ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తారు
ఉ ఇక టైం సేవ్ అవ సేవ్ అవ్వడం లైఫ్ సేవ్ చేయచ్చు కదా
ఉ ఎక్జాక్ట్లీ
మరి ఆపరేషన్ థియేటర్స్ గురించి ఏం తెలుసు
అక్కడ సర్జరీస్ పెర్ఫామ్ చేసే స్పెషల్ రూమ్స్ అవి
ఓహో అంటే అక్కడ క్లీన్లీనెస్ అండ్ సేఫ్టీ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు కదా
అవును చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ జేయాలె ఎందుకంటే బాక్టీరియా అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు
అవు ముందే ఇంకా డిసీజ్ ఉన్న వాళ్ళు రోగాల్ని వీళ్ళున్న వాళ్ళుందరు వస్తూ ఉంటారు కదా చూపించుకునేకి హాస్పిటల్లకి
అవును.
మరి హాస్పిటల్ టెక్నాలజీ రోల్ ఏంటంటావు
అద్ చాలా పెద్ద టెక్నాలజీ రోల్ప్లే చేస్తుంది లైకెక్ క్సరే మెషిన్ సంక్ ఎంఆర్ఐ స్కాన్స్ ఎంట సిటీ స్కాన్స్ ఎంట ఇవన్నీ యూజ్ చేస్తారు
అవును అవి డిసీజెస్ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి
హూ ఇంకా చూసుకుంటే టెక్నాలజీ వల్ల డయాగ్నోసిస్ ఫ ఫాస్ట్ గా అవుతుంది
ఊ అవును కరెక్టే
మరి ల్యాబోరేటరీస్ గురించి జెప్పు
ల్యాబొరేటరీస్ లో ఏముంటుంది ఇంగా బ్లడ్ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ ట్ అండ్ ఇంగా వేరే టెస్టులు అక్కడ ఎక్కువ చేస్తారనమాట్ ట చేసి వాటి రిపోర్ట్స్ జనరేట్ చేసి పేషెంట్స్కి ఇస్తారు.
కరెక్టే
ఊ మరి ఇఫ్
ఉ
మరి ఫార్మసీస్ రోలు ఏంటి
డాక్టర్స్ పిస్క్రైబ్ జేశిన మెడిసిన్స్ పేషెంట్స్ కి ప్రొవైడ్ జేస్తాయి
ఓహో అంటే హ హాస్పిటల్ ఫార్మసీ చాలా యూస్ఫుల్ కదా
అవునవును
మరి క్లీన్లీనెస్ ఇంపార్టెన్స్ ఏంటి హాస్పిటల్లో
హాస్పిటల్స్ లో హైజీన్ చాలా ఇంపార్టెంట్
ఎందుకు
ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి ఎందుకంటే ఈ మదతెత్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ గూడా చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది గదా
ఊమ్ ఇంగా ఫ్లోర్స్ రూమ్స్ అండ్ ఇంకా పెద్ద పెద్ద ఎక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవంతా క్లీన్ గా మెయింటైన్ చేయాలి. అసలు చాలా ఇంపార్టెంట్
ఊ నిజమే
ఊ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి ఏమనుకుంటున్నావు
అవి కూడా చాలా యూస్ఫుల్
ఎందుకు
అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి కదా అవి
ఊ అవును ఇంకా చాలా మంది పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ పొందుతారు అసలు చనా అఫోర్డబుల్ రేట్కే కదా
అవును మరి ప్రైవేట్ హాస్పిటల్స్
ప్రైవేట్ ఇంగ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంగ అడ్వాన్స్డ్ ఫెసలిటీస్ ఇంకా కొంచెం స్పెషల్ సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి అనుకుంటాన్న
ఉ కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా అక్కడ
కొంచెం ఏం కాదు చాల ఎక్కువ ఉంటాయి అసలు అక్కడ నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోల్చుకుంటే
ఊ మరి ఆవును అంబులెన్స్ సర్వీసెస్ ఇంపార్టెన్స్ ఏంటి
అండీ ఇప్పుడేమన్నా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో పేషెంట్స్ని ఫాస్ట్గా హాస్ పెటల్ కి తీసుకోవాల ఎళ్ళాలంటే ఇంగా అంబులెన్స్ సర్వీసు ఇంపార్టెంట్ అసలు చాలా
అవును అంబులెన్స్ స్టాఫ్ కూడా ట్రైన్డ్ గా ఉంటారు గదా
ఊమ్ అవును కరెక్టే నిజమే
మరి బ్లడ్ బ్యాంక్స్ గురించి చెప్పు
బ్లడ్ బ్యాంక్స్ అంటే ఇంగా బ్లడ్ డొనేషన్ డొనేషన్స్ ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసి ఒక చోట స్టోర్ చేస్తారు దాన్ని బ్లడ్ బ్యాంక్ అంటారు
ఊ ఎమర్జెన్సీ సర్జరీస్ అండ్ యాక్సిడెంట్స్ స్టేజెస్ లో యూస్ చేస్తారు గదా కేసెస్ లో
ఉ అవును కరెక్టే
బ్లడ్ డొనేషన్ చాలా నోబల్ యాక్టివిటీ కదా
అ అవునా అసలు ఒక డొనేషన్ చాలా ప్రాణాలని సేఫ్ చే చేస్తుందన్నమాట
మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ హాస్పిటల్స్లో కండక్ట్ చేస్తారా
ఉమ్ చేస్తారు
వ్యాక్సిన్స్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి
ఊమ్ ఆవును కరెక్టే నిజమే
మరి ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ కోసం స్పెషల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా
అవును ఉంటాయి గైనోకాలజీ అండ్ మెటర్నిటీ వార్డ్స్ ఉంటాయి కదా అక్కడ
ఓన్లీ ఇంకా డెలివరీ అండ్ మెటర్నల్ కేర్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు బాగా
ఉమ్ అవును కరెక్టే మరి చిల్డ్రన్ హాస్పి హాస్పిటల్స్ సపరేట్ గా ఉంటాయా
కొన్ని ప్లేసెస్ లో స్పెషల్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఉంటాయి
ఆ అవి చాలా యూస్ఫుల్ ఏమో కదా
అవును
ఉమ్ మరి డాక్టర్స్ ఎలా బికేం అవుతారు
చాలా ఇయర్స్ స్టడీ అండ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి వాళ్ళయితే హార్డ్ వర్క్ చాలా ఉంటుంది కదా
ఉ అవును అసలు చాలా ఉంటుంది
మరి హాస్పిటల్లో వర్క్ చేయడం ఈజియా
లేదు అంత ఈజీ ఏం కాదు మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు అని అనుకుంటాన్నా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో
ఎందుకు
అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా
అ
ఇంగ ఎమర్జ్ ఎమర్జెన్సీస్ ఇంక ఎప్పుడన్నా రావచ్చు అలాంటి టైమ్స్ లో ఇంకా చానా హార్డ్గాకే చాలా వర్క్ చేయడం చాలా అంత ఈజీ కాదనమాట హాస్పిటల్స్ లో
మరి కోవిడ్ టైమ్ లో హాస్పిటల్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది కదా
ఉ అవును అసలు ఇంకా డాక్టర్స్ అండ్ నర్స్ చాలా సాక్రిఫైస్ చేశారు
సొసైటీ వాళ్ళకి ఎప్పుడు గ్రేట్ఫుల్ గా ఉండాలి
ఉమ్ నిజమే
మరి టెలిమెడిసిన్ గురించి విన్నామా
ఊ అవునువిన్నా అవి ఇంకా ఆన్లైన్ కన్సల్టేషన్ సిస్టమ్ ఏమో కదా బ్లాంక్
అవును ఇంకా రూరల్ ఏరియా రూరల్ ఏరియా అట్లా పేషెంట్స్ కి చాలా యూస్ఫులు
ఉ అవును ఎక్సాక్ట్ గా
మరి ఫ్యూచర్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయని అనుకుంటున్నావ్
ఫ్యూచర్ లో హాస్పిటల్స్ అంటే ఇంక అడ్వాన్స్ టెక్నాలజీ తో ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది అనుకుంటాన
స్మార్ట్ మోనిటరింగ్ సిస్టమ్స్ రావచ్చు గదా
ఉ రవచ్చు ఇంక బెటర్ ట్రీట్మెంట్స్ డెవలప్ అవుతాయి
ఏఐ అండ్ రోబోటిక్స్ కూడ హెల్ప్
ఉహ్ అవును నిజమే
మరి పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం ఫాలో అవ్వాలి
అంటే ఇంకా డాక్టర్ ఇచ్చిన అడ్వైజెస్ ఫాలో చేస్తే చాలు అంటే పాత పురాణం చిట్క అంటే పాత పురాణం చిట్కాలు ఇవంత ఫాలో చేయకుండ ఏమన్నా ఆ ఇష్యూ వస్తే ఫస్ట్ ఈ ఈ హాస్పిటల్కి వెళ్తే చాలు జనాలు
అవును అక్కడ తీసుకోవాలి హాస్పిటల్ రూల్స్ రెస్పెక్ట్ చేయాలి స్టాఫ్ త పొలైట్ గా బిహేవ్ చెయ్యాలి
ఉ ఇంకేం టీ చేసాన
అ అవును నువ్వేం చేస్తున్నావు
నేను ఏం నేను పనుకోనున్న ఉ తిన్నాను నువ్వు తిన్నావ
ఆ
ఉ సరే అయితే బాయ్
బాయి